స్కారమండి.
నమస్కారం అండి బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
ఏం చేస్తానండి మీరే చెప్పాలి కాలిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నానలా
ఏం చేయాల
అవునండి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. తిన్నానండి మీరుతిన్నారా
అవునండి తిన్నాను.
ఏంటండి
నేను తిన్నాను.
ఆ ఏం తిన్నారండి.
నేనూ చికెన్ పలావండి
ఏంటండి
చికెన్ పలావ్
ఆ అవునా అండి మీరే చేసారా అండి.
ఆ నేనే చేసానండి.
బాగా చేస్తారెంటండి మీరు వంట
ఏంటండి.
చాలా బాగా చేస్తాను.
ఆహా బా పిస్తార నాకు వంటలు సరిగ్గా రావు
ఆ నేర్పిస్తానండి. ఏ రెసిపీ కావాలి నీతో చెప్తాను మీకు
ఆ నాకు మటన్ బిర్యానీ రాదండి చెప్పండి.
బిర్యానీ అదే బిర్యానీ కావాల్సిన తీసుకోండి ఫస్ట్ స్
ఏంటండి.
బిర్యానీ రైస్ తీసుకోండి.
ఆ
తర్వాత మటన్ తీసేసి బాగ్కడిగి పెట్టుకోండి.
ఆ
అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వేల్లుల్లి పేస్ట్ గ్రా గార్నిక్ పేస్ట్ ఇవన్నీ రెడి పెట్టుకోండి. కొత్తిమీర పుదీనా
హా హ్హ్
కావాలి
ఏంటండి కావాలంటున్నారు
వెళ్లుదమ్ మ్మ్ హ్హ్ అవన్నీ కడిగి పెట్టుకుని ఫస్ట్ స్టవ్ వెలిగించు కొని
మ్మ్ హ్
మ్మ్ హు
అవునండి
పది దాక ఆ లేదు లేదు అన్నట్టు
నేరమేనండి
ఎందుకు అంటారు
అంత సింపులా అండి మటన్ బిర్యానీ
సింపులండి మీకు కదా
నాకు తెలియడండి అంత సింపులని అంటే ద అది కూడా ఆ అది కూడా ఉడకడం అది పెద్ద ఏం ఉండదండి హ్ హ్ అలా అని పెట్టుకుని చేసేసుకుని తినేయడమేనా అది ఉడకాడానికి టైం పట్టిందా ఏమైందండి తల కోట్టుకుంటున్నావ్ హ హ్హ్ హా హా హ్ ఏమైందండి అయ్యో ఏమైందండి మాట్లాడరే
మ్మ్ అయ్యో పొర మారిందండి
ఎందుకండి ఏమైంది
నీ మాటలకి నవ్వలేక
అంటే మీరు చెప్పారు కదండి చికెన్ బిర్యానీ అలా చేయ్యాలని చెప్పంటే మీరు అంత రెండు నిమిషాల్లో ప్రాసెస్ అయిపోయేలా చెప్పారు నాకు అందుకు నవ్వొచ్చింది మీ హస్బెండ్ గారు ఇంకా రాలేదండి మీరు ఇంకా రోడ్ల మీద పడి ఉన్నారు జువెల్ దత్తన్నెస్ హా
ఇంకా రాలేదండి
ఎప్పుడోస్తాడండి
ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ లో అలా వస్తారు
ఆహా
మ్మ్
ఇంకేందండి హలో
సండే లేదా రెస్ట్ మీకు
ఏంటండీ
రెస్పీ ప్రిపేర్ చేయడం వొచ్చా అండి
నాకైతే పెద్ద వంటల్ రావండి నేర్చుకోవాలి
అప్పుడు ఎం చేస్తారండి
ఏంటండి
ఇప్పుడు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి నేర్చుకుంటున్నాను నేను కొంచెం కొంచెం గలా
ఉ
నేర్చుకోపోత్ తప్పదు కదండి పెళ్ళి అయింది ఆ మొగుడికి చేసి పెట్టాలి కదండి
నువు వంటజేస్తెనే తింటారా
ఎంటండి
మీ వంటలు ఇష్టంగా తింటారా మీ హస్బెండ్
ఆ తింటారండి నే అందుకే నేర్చుకుంటున్నానండి నేను
ఉహు ఒక వేళ అది ఫేలయి
ఇంటండి
పిల్లలెంత మందండి
ఆ పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయేనండి
ఉహు ఏం చదువుతున్నారు
కొంచెం గట్టిగా మాట్లాడండె
ఏం చదువుతున్నారండి
ఆ ఒక అమ్మాయి ఎల్కేజీ చదువుతుంది అమ్మాయి ఎల్కేజీ చదువుతుంది అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు
ఆహ మీరు క్యాటరింగ్ స్కూల్లో పని చేస్తారా
ఏంటండి
క్యాట్రింగ్ స్కూల్లో పని చేేసేవారా
ఎవరండి
మీరండి
నేను ఎందుకండి పని చెస్తాను నేను ఇంట్లో
అర్థం కాలేదు
ఎక్కడ జాబ్ చేస్తున్నారు
నేను జాబ్ లేదండి నేను ఇంట్లోనేనండీ మా ఆయని వండి పెట్టుకుంటూ మా ఆయని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ గడిపేస్తాను
మీ ఆయనే జాబ్ చేస్తున్నారు
అవునండి మా ఆయన జబ్ చేస్తారు ఇంతకు ముందు జాబ్ చేసేవారండి వాళ్ళ బాబాయి ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళకి వైన్ షాప్స్ ఉన్నాయి అవి చూసుకుంటున్నారు
ఆ వైన్ షాప్స్ కి ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి నన్ను తగ్గించేసారండి చూసుకోవడం
దండగా ఉంటున్నారు దండి
ఏంటండి
మీరుందుకని డల్లగా ఉంటున్నారా
అవునండి అందుకే డల్లుగా ఉంటున్నాను
ఏం చేస్తాం అండి కొన్ని జీవితాలు అంతేనండి ఎంత ప్రేమ చూపిస్తున్నా ఎంత ప్రేమ చూపిస్తున్న దూరం పెడుతుంటే ఇంకెలా అండి
నిర్వేద చాలా ఉంటాయి
ఏంటండి
వేరే ఆప్షన్లు చాలా ఉంటాయండి అది కాకుండా
ఆప్షన్స్ ఎందుకండి చ ఒక్క ఒక్క చాయిస్ మాత్రమే ఉండాల అనుకుంటున్నానండి నేను
నే ఉండాలి అనుకుంటున్నారా
ఒక్క చాయిస్ మాత్రమే ఉండాలి ఆప్షన్స్ ఉండకూడదు
లైఫ్ ఆఫ్ అనుకోకూడదు కదా
ఏంటండి
ఒక్క చోటనే ఆగిపో కూడదు అంటే అండి ఇప్పుడు మనకి పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన వదిలేయడం కరెక్ట్ కాదు కదండి ఏం జరిగినా ఏటయినా కూడా అతనితోనే ఉండాలి అవునండి పట్టించుకుంటలేదంటే ఇప్పుడు పెళ్ళైనా ఆయన్నీ వదలేం కదండి ఇప్పుడు పే పిల్లలకి నాన్న చాలా అవసరం అండి
పిల్లలకి మన కలిసేలాగా అలాగా ఏదైనా ప్లాన్ చెయ్యండి మీరు దూరంగా ఉండి మీరు లేరేలాసి చూసుకోండి
ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కళ అవసరం ఉంటదండి ఒక్కొక్క చోట అమ్మ అవసరం ఉంటది ఇంకొక చోట నాన్న అవసరం ఉంటది అలాగా ఇద్దరు అవసరాలు ఉంటాయండి ఇప్పుడు ఒకళ ఒకళతోనే ఉండలేము కదా అంటే ఒకళ్ళ అవసరమే ఉండదు కదా ఇప్పుడు పిల్లల కి
ఫ్యామిలీ లో అంత బాగుందండి అంత దగ్గరగా ఎందుకు ఉండడం
ప్రేస్సరు గా అంటే ప్రేమ ఉందండి నాకు ప్రేమ ఉంది కాక పోతే తను పట్టించుకోవడం లేదు దానికి నేను బాధపడుతున్నా
వస్తనే
కొంచెం గట్టిగా మాట్లాడండి మీ వాయిస్ అసలు ఏమి వినిపించట్లేదు.
వదులు చో పెనే తన ప్రేమేంటో అది నీ ప్రేమేంటో తనకు అర్థం అయ్యిద్ది
పట్టించుకోవడం మానేసాను తన్ని, తన్ని అలా వదిలేసాను. నేను, నేనే పట్టించుకునే నేనే ఎలా అడు తో నేనే తన్ని ఇది చేసుకుంటూ నేనే అడుక్కుంటూ ఇలా ఉండేదాన్ని. ఇంకా నేను కూడా తగ్గచ్చేస్తాను లాంటి, తన్ పట్టించుకోవడం మానేస్తాను ఇంక నేను కూడా దూరంగా ఉంటున్నాను తను. కె
హ్మ్మ్ తనకి తెలియాలండి తనకి, నా వాల్యూ తెలుసు రావాలని అనుకుంటున్నా నేనైతే.
ఏంటండి
అలా అనుకోవడం మంచి పద్ధతి అండి.
హ్మ్ ఎప్పుడు నా వాల్యూ తెలిసిరావలి, నన్ను మిస్ అవ్వాలండి ఫస్ట్ తను. నన్ను మిస్ అవుతే అప్పుడు ఆ నా వాల్యూ తెలియాలి తనకి, నా వాల్యూ నేను దగ్గరగా ఉండి తన కాల్ చేసినప్పుడు అల్లా రెస్. బౌండవ్ తనకి దగ్గరగా ఉండడం వల్ల నేను ఎక్కువ ప్రేమ చూపించి తనకు కాల్స్ చేస్తూ ఎక్కువ ఉండడం వల్ల నా వాల్యూ తెలియడం లేదండి తనకి. నేను కొంచెం దూరంగా ఉంటే తెలుస్తది. నన్ను మిస్ అవ్వాలండి అప్పుడు తనకి నా వాల్యూ తెలుస్తది.
ఏంటండీ
మీరు కొంచెం దూరంగా ఉండడమే మంచిదండి.
ఆ నేను కూడా ఇంకా దూరంగా ఉంటున్నానండి.
ఉ అ
ఇంకేంటండి
షేర్ చేసుకోవడం నాకైతే సంతోషకరంగా ఉందండి. ధన్యవాదాలు
ధన్యవాదాలండి.
ఉంటానండి
ఉంటా ఆ సరేనండి ఆ యి కా